వేయన ఏం చేస్తున్నావే.
ఏం లేదే ఖాళీయే. బావున్నావా ఆహ్ ఏం చేస్. ఇట్లేదే నువ్వేం చేస్తున్నావు బావున్నావా. ఆహ్ బావున్నాబ్బా ఏమిలే. పిల్లలు అసలు ఎగ్జామ్స్ కద నే ఆ బాగున్నం బ్బా పిల్లల ఎగ్జామ్స్ కదా అస్సలు చదవట్లేదు ఇంట్లో అదే ట్యూషన్ చె పెడ్తున్నావు కదా పంపినా అని చెప్పి కాల్ చేసబ్బా
లే
ట్యూషన్ జెపు.
ఏయ కోసం ఏదోక్కటి చేసుకుంటాను. చూస్తే ట్యూషన్స్ చెప్తున్నాను. అంటే మనకి చాలా ఉంటాయా కదా లేడీస్ కి బిజినెసెస్.
అవునవునబ్బా. అందుకే ఇగ ఏం చేస్తున్నావా అదే ట్యూషన్ చెప్తావని ఇప్పుడు పాపోచ్చేసి సెవెంత్. కదా బాబుకు నైన్త్ వాళ్ళకి కొంచెం చెప్పడం నాకిబ్బంది అవుతుం. తుంది. నాకంత నా తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళ సిల్బస్ ఎన్సిఆర్టీ అయిపోయింది. మాకు అంత ఐడియా రావట్లేదు చెప్పడానికి. నువ్వైతే కొంచెం అల్రెడీ నువ్వు టీచింగ్.
లేడీస్. ఔనవును.
అందుకని జెప్పేసి.
లేడీస్కు చాలా బిజినెస్ ఉంటాయబ్బా ఇంట్లో ఏదైనా చేసు. కోవచ్చు ఇప్పుడు చేస్కోవచ్చు టైల్రింగ్ చేస్కోచ్చు. చ్చు చాలా ఉంటాయ్ కదా.
అవునవునబ్బా నేను కూడా స్టిచ్చింగ్ నేర్చుకున్నానేమొన్నా ఇప్పుడు అంతా ఎక్కడ చూసిన మగ్గం వర్కు కదా. బోటికేళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఇప్పుడు సెవెన్ థౌసండ్ మేము పే చేసాము. వాళ్ళ మాకు స్టిచ్చింగ్ అదేట్లా ప్చ్ ఇప్పుడు అంత మిషినరీ వచ్. కదా మిషనేట్లా దాని మీదేట్లా వర్క్ చేయాలి అవన్నీ కూడా నేరుపిచ్. ఇచ్చారు ఇప్పుడు మగ్గం వర్కేయడం కానీ కంప్యూటర్ వర్కేయడం కానీ. ఇవన్నీ కూడా చూపించారు సెవెన్ థౌసండ్ తీస్కుంటున్నారబ్బా మాకు ఒక సిక్స్ మంత్స్కి. నేను నా ఫ్రెండ్ కల్సేళ్ళాము మంచిగా నేర్పంచారు. ఇప్పుడు నేనైతే నా ప్రెసెంట్కైతే నా వరకు. అయితే నేను కుట్టుకోగల్గుతున్నాను ఇగ దానికి ఇగా. దాని తట్టు థ్రెడ్డేడ్ బ్యాంగిల్సివి కూడా నేర్పిస్తున్నారు. చిన్న చిన్న క్రాఫ్ట్ లాగా ప్చ్ ఇప్పుడ్కొంతమంది రిక్వైర్ బట్టి అడ్గుతారు కదా. ఇప్పుడు మగ్గం వార్క్ దగ్గర ఇప్పుడు వాళ్ళకి ఇవి మా బ్యాంగిల్స్. కూడా డిజైన్ చేసి ఆ సారీకి తగ్గట్టువ్వడం. అట్లాంటివి కూడా మనం అక్కడే నేర్పించారన్నమాట. మనకి మెటీరియల్ బట్టి కాస్టిస్తున్నాం. ఇప్పుడు హోమ్ డెలివరీ కూడా అట్లాంటివి కూడా చేస్తామబ్బా. ఇప్పుడు హోమ్ డెలి.
ఆహ్ బట్టలకి డైనింగ్ తెల్సా. బట్టలకు ఇప్పుడు ఇంట్లో క్యాండిల్సే. చేస్తా తెల్సా మంచిగా పచ్చట్లు ఇట్లా తయారు చేస్తున్నారు. మనమా ఒడియాలమ్మడమో. మనది ఆమే కూడా ఏం జేస్తద్ది తెల్సా. ఇప్పుడు ఆ మళ్ళీ హ్యాండ్ వా అసిలా
ఆహా ఇంట్లోనే తయారు చేస్తదబ్బా అంటే సేల్సేట్లా చేస్తున్నారు
ఆ ఇంట్లోనే తయారుచేసిద్ది
ఆ ఓకే ఓకే సేల్ సేల్స్ షాపి అంటే ఇప్పుడు మా ఎప్పుడు అమ్మడం మార్కెటింగ్ ఎలా చేస్తదబ్బా ఇంటి. కొచ్చి కొనుక్కోవడమా లేప్తేలే షాపుకేళ్ళిస్తదా. ఇప్పుడు మనకీ సేల్స్ కావడానికి ఆహ్ అంటే తను బ. ఆహా ఓకే ఓకే షాప్కెళ్ళి. ఏ ఇంకా బల్కులు అమ్మేస్కుంటదా.
షాప్సు స్కూల్స్ ఉంటయి కదా స్కూల్ టూ కాలెల్సు రెస్టారెంట్లు ఇట్ల్ ఉంటయ్ గద మరి మాట్లాడ్కొని ఉంటది దీ ఇగ తిను సప్లై చేస్తూ ఉంటదన్నట్టు
ఒకే ఒకే ఇప్పుడంతా ఆన్లైన్ కూడ బిజినెస్ బాగ ఎక్కువైపోయింది కద అబ్బా ఆహా ఒక్కే ఇప్పుడ్ ఆన్లైన్ లో కుడా ఇప్డు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోడం ఇన్స్టగ్రామ్లో షేర్ చేస్కుంటే
ఎ హౌజే
ఔనబ్బా ఇప్పుడు చిన్న చిన్నదైన ఇంట్లో ఉండి ఇప్పుడు
ఇ ఉన్నట్లే
ఔనబ్బా ఇప్పుడ్ పిల్లల్కి బర్త్డేస్ ఒస్తయ్ బర్త్డే అప్పుడు కే కేక్స్ తయార్ చె డం గాని ఇప్పుడ్ చాక్లెట్స్ చిన్న చిన్న చాక్లెట్స్ చాక్లెట్ మోల్స్ మనం కొనుక్కొని ఇంట్లనే ఏసి పిల్లల బర్త్డే రోజు పిల్లల్క్ ఇస్తే అది కూడ బాగుంది ఐడియా నేను మొన్న అది కేక్ ది అట్లే స్టార్ట్ చేసబ్బా
అ ట్రెండిన్
ఆ ఇప్పుడు అది చాక్లెట్స్ మనకి డిఫ్రెంట్ షేప్స్ లో ఆ అదే డిఫ్రెంట్ షేప్స్ లో మనకి మౌల్డ్స్ దొరుకుతున్నయ్ కదా షార్ట్ అదె హార్డ్ షేప్ అని స్మైలీ షేప్స్ అని పిల్లల్ గుడ అది బాగ ఇంట్రెస్టుగ దింటున్నారు మనం కొంచెం ఇంట్రెస్ట్గ చెయ్యాలేగాని అవి డిఫ్రెంటుగ ఒస్తున్నై అబ్బ చాన బాగుంది ఐడియా కుడా అది గుడ ఎప్పుడైన్ ట్రై చేయ్ నువ్వ్ కూడ ఇంట్లో మౌల్స్ ఉంటయ్ గద ఇప్డు ఐస్ క్రీమ్స్ అని ఇప్డు అంతా ఇప్డు సమ్మర్ సీజన్ కదనే ఐస్ క్రీమ్స్ అని
ఇట్రల్లీ చెయట్లేదబ్బా నేను
అదదే అహ పిల్లల్ బర్త్డే రోజు ఇట్లా ట్రై చెయే అంటున్నా పిల్లల్ బర్త్డే రోజు పిల్లల్ కేట్లాగో డిస్ట్రిబ్యూషన్కి చాక్లెట్స్ కావాలె గద ఆ
న్న
ఆ అట్ల గుడ చేయొచ్చు ఇపుడు ఆ
చాలా బా ఇపుడింట్లో చెట్లు ఉన్నయ్ అనుకోండి ఇంటి చుట్టూ ఆక్కూరల్ అయన్నీ ఎక్కువేస్ అమ్ముకోవచ్చు నిమ్మక్ కాయల్ చెట్లు ఇట్ల ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనం సేవ్ చేస్కోచ్చు
ఔనౌన్ అబ్బ ఏమన్న చూస్తే ఎన్నో
అల్ చేస్కోచ్చు
ఉను ఇప్పుడు చూస్తే మనకి చిన్న షాప్ పెట్టుకున్నా మన చిన్న ఇయర్ రింగ్స్ అని ఇ ఇట్లాంటి కుడ ఇంట్లో ఉంటం కదబ్బా ఇంటి దెగ్గరికి ఎవరోచ్చి ఇ మన్ చుట్టుపక్ క్కనున్నోళ్ ఒచ్చి కొనుక్కోవుడన్న కొనుక్కోడం ఎట్లనో ఇప్పుడు ఆక్సిడిస్స్ ఎక్కువ్గా ఒ పిల్లల్కీ ఇప్పుడు హాస్టల్స్ ఉంటారు హాస్టల్కెళ్ళే పిల్లల్ కాలేజ్కెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్లకి సెటైటట్టు మనన్ నట్స్ లగ చిన్ చిన్నయ్ ఉంటయ్ కదా స్టేట్స్ లాగ అవ్వి తీస్ కొనెళ్ళి మన షా ఇంట్లో బెట్కున్నా బానే సేల్ అవ్వుతుంది హ్మ్ మనం తెలిసిన వాళ్ళు చుట్పక్కన వాళ్ళకి చెప్పామనుకో తెచ్చినెమ్మటే స్టాక్ కొంచెం మంచి ఇలా సారీ బిజినెస్ అని ఇప్పుడు మనం చూస్తే మన చుట్ చుట్టు పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి
బిజినెస్ అంటేనే అది కదా అడ్ అవుతునే బిజినెస్ అవుతుది ఇంటి పక్కనోలు చుట్టు పక్కల ఒళ్ళందరు సర్కిల్ పెంచ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ అందర్ దాంట్లో స్ మనం అవన్న తయారు చేసి సేల్ చేసి సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఉందిగా ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి
అదే ఇప్పుడు మత్ అతే ఇట్లా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా తన ఏం చేసిందంటే చిన్ మా దగ్గర జిమ్ బాగా చేస్తారబ్బా జిమ్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తునమంటే ఇప్పుడు మొలకలూలాగ పెడతా తాగదనే అవి మొలకలు బిజినెస్ లాగా పెట్టింది మా తెలిసినవ
జిమ్ కెల్ ఆ
ఆ మొలకలు బిజినెస్ అ పెట్టింది అది మస్తుత్ క్లిక్ అయిందబ్బా ఏంటంటే ఆ రాగి జావ ఇవి ఉంటాయి కాదనే రాగి జావవి పెట్టిద్ది నెక్స్ట్ మనకి ఇప్పుడు మొలకలు అంటే పెసర్లు మళ్ళా మొలకలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని తీసుకొని వచ్చేసి స్ప్రౌట్స్ లాగా ఇక మిక్సింగ్ లాగా కలిపేసి స్ప్రౌట్స్ దాంట్లో వేస్తారు
ఇప్పుడు ఆహ్ హ అవన్నీ చాలా హెల్త్య్ కూడా మన బాడీ తిండం వల్ల కూడా హెల్త్య్ ఉంటాం కదా మంచిగా వాకింగు ఈ జాగింగ్ ఇంగ ఇట్లా తీరుకుంటే ఫస్ట్ మస్తు బెనిఫిట్ అవుతది ఎప్పుడైనా
అవునబ్బా దానికి ఇస్ ఇన్వెస్ట్మెంట్ తక్కువే ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక అంత ఏం లేదబ్బా జస్ట్ మాకొచ్చేసి అది అడిగా ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే మా అత్తయవలకి జస్ట్ మనకి ఇప్పుడు శనగలు కానీ ఇవి తక్కువరేట్ ఎహ్ కదా ఇ మనకి ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే టిఫిన్స్ సిన్ ట్రిప్ అంటే కొంచెం మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా ఇప్పుడు మార్ని గ్ చట్నీ చేయాలి నైట్ ఏమో అవంతా నానిసుకోవాలి ఇదంతా రిస్కీ ప్రాసెస్ అని చెప్పేసి సి హ్మచ్ అంటే కొంచెం మనకి అవలైబల్ ఉంది కదా అని అది పెట్టింది చాన బా క్లిక్ అయిందబ్బా ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాసే కొన్ని కొన్ని ఐడియాస్ చూస్తే నిజంగా స్టంన్నింగ్ అనిపిస్తుందిబ్బా నాకు కూడా మ్మ్ ఏం లేదబ్బా
కొను కొన్ని ఏంటంటే మనస్ మనకు సొంతం ఆ
ముల్లకాయ చెట్టు ఉంది దానికి ఒక వంద కాయలు ఏమి వచ్చినాయి అబ్బా ఆ ములక్కాయ చెట్టు ఉంటది కదా మూలకాయి మూలకాయి లు ఒక వంద కాయలు వచ్చాయి జస్టు సీజన్ లొ జస్ట్ ఆ మూలకాయి కాయలు తీసుకెళ్లి జస్ట్ మార్కెట్ లో అట్లా పెట్టుకొని కూర్చున్నా అదొక బిజినెస్ లాగే ఇగ కాయ వచ్చేసి ఒక చెట్టుకి అట్లీస్ట్ ఒక వంద కాయలు ఈజీగా వస్తున్నాయి ఈ టైంలో
ఆ పక్కన ఆంటీ కూడా
బ
రోజుకి పిల్లల వస్తాను వాళ్ళ పే వాళ్ళ కో డలురని దాంట్లో ఫాలో అడు తాగప్పుడు అమె నేయిలాగా తయారు చేసి ఆమింది తెలుసా
ఆహా ఓకే నెయ్యికి ఇప్పుడు మస్తు కాస్ట్ ఉందే అసలు అదే అది నెయ్యి అసలు లీటర్ వచ్చి అదేంటి కేజీ వచ్చేసి
వెయ్యి రూపాయలు దాకా వెయ్యి పద పన్నెండు వందలు అవుతుంది. అయితే ఆమె అ ఏదిసి అ మీద్దమె
అవును పైనుంచి మీగడ తీసి కొంచెం అవును అట్లాంటివి ప్యూర్ కూడ ఉంటాయి కదా అబ్బా ఇప్పుడు మనం బయట ఇప్పుడు హా బయట షాపులలో కొంటే అదంతా అంత స్వచ్ఛంగా ఉండదు. ఇవి మనం చేసేదంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టి కూడా కొంటారు కొంతమందిరి ఇప్పు కొంతమందిరి ఏం చేస్తారన్ బయట షాప్లలో కొనాలంటే దాట్ డల్ కలిసిందే ఎట్లుంటదో మనం తింటే మంచి టేస్ట్ అనిపిదు కొన్ని ఇట్లా మనం మంచిగ ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే చాలా బాగుంటది కూడా. ఇంకేంటిమా పంపియమంటామా మరి పాపని స్కూ ట్యూషన్ కి
బిజినెస్ చేస్ మనం కూడా మనం గూడా ఏదో ఒక బిజినెస్ చేసు కుంటే మన పాకెట్ మనీకి ఇంట్లో కి ఏదో ఇలాగావేనిలో చన్నీలాద తోడు ట్టు అవుతది ప్లస్ మనకు కూడా పాకెట్ పని అవుత వేస్తే చాలా బాగుంటది కదా అబ్బాయి బిజినెస్ కంటే ఏదోటి చేసుకోవడం బెస్ట్ కదా
అవున అవునబ్బా ఇప్పుడున్న అదేంటి ఆ అవునబ్బా ఓకే మరి బాయ్
ఆ బాయ్